హలో ఆ గుడ్ మార్నింగ్ స్
ఎలా ఉన్నాడు సార్ ఎలా ఉన్నాడు సార్ ఆ బాగున్నాం సార్ మీరు ఎలా ఉన్నారు
నేన్ కూడా అంతా మంచే సార్
అవునా సార్ సార్ ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు
ఇప్పుడు నేను టీవీ చూస్తున్నా సార్
టీవీ చూతున్నారా సార్ టీవీలో ఏం చూస్తున్నారు సార్ ఏదైనా సినిమా చూస్తున్నారా లే లేకుంట పాటాలు వింటున్నరా కామెడీ చూస్తున్నన్నార ఏం చూస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి
సార్ యూట్యూబ్ పెట్టినా సార్ టీవీ లా
వయి ఫైతోని యూట్యూబ్ పెట్టారా సార్
యా యూట్యూబ్లో సాంగ్స్ ఇంటూన్నా సార్
అవునా సార్ ఏ సాంగ్స్ వింటున్నారు సార్ ఇప్పుడు
సార్ ఇప్పుడు లైవ్ కొత్త సాంగ్ సార్ న్యూ సాంగ్స్
మ్ అంటే ఏదైనా సినిమా లేదా సార్ సాంగ్
ఆ సినిమాలోదే సార్ సినిమాలది విట్ ఆ పెద్దిలా సాంగ్స్ సార్ అన్ని
పెద్దీలా సాంగ సార్ బగున్నాయా సార్ సార్ పెద్దీ లా సాంగ్
పెద్దిల సాంగ్లు మంచిగున్నాయి సార్
మీకు సినిమా కూడా చూసారా సార్ ఈ పెద్దిది
అవును సార్ చూసినా సార్
ఎలా అనిపించింది సార్ మీకు సినిమా మరి అది
ఎలా అనిపించిందంటే ఫస్ట్ ఊర్తో అందరు బా మంచి లేరు మంచి లేరు అన్నారు నాకైతే నచ్చింది సార్ యా సార్ మీరెం చేస్తున్నారు సార్
నేను ప్రస్తుతానికి ఇక బయట చెట్టు కింద కూర్చుని ఉన్నా సార్ చల్లగా వెదర్ ఉన్నదయితే
ఆ ఇంట్లా ఇంట్లో వేడస్తాందా సార్
అలా కొంచెం వేడి ఉన్నది ఇట్లా వేడి ఉన్నది ఇంటి ముంగడ చెట్టు ఉన్నది మాకు మ్ మేబి ఇప్పటి వరకు టీవీ చూసుకుంటానే ఉన్నా నేను కూడా
ఆ
టీవీ ఇప్పుడు వరకు చూసి కొంచెం ఇట్ట ఫోన్ పట్టి ఇప్పుడు బయట ఉన్నా ఇన్స్టాగ్రామ్ ముక్తి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా ఉన్నా సార్
అవును సార్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి సార్
నాదా సార్
య
జమ్షెద్ హుస్సేనని వస్తాది సార్
అ ఓకే సార్
మ్
టీవీలో మీరు ఇంట్రెస్ట్ టీవీలో మీరు ఇంట్రెస్ట్ సేపు ఏం చూసిర్రు సార్
నేను వెబ్ సిరీస్ చూశాను సార్
వెబ్ సిరి
ఆ వెబ్ సిరీస్ చూశాను ఇంకోొటి ఆ నేన్ వెబ్ సిరీస్ చూశాను సార్ హాట్స్టార్ ల ఒకటి అవినాష్ అని ఉన్నది సార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ అవినాష్ మ్ అది కూడా చూశాను సార్ ఇప్పటి వరకు
ఇప్పటి వరకు మీరు ఎప్పుడు టూర్ పోలేదా సార్ ఈ
వెళ్ళాను సార్ ఈ వీక్ లో సార్ మొన్న మొన్న హైదరాబాద్ వెళ్ళ చ్చాన్ సార్
హైదరాబాదా ఏం చేసిర్రు సార్ అడికిపోయ్
సార్ నేను కొంచెం మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉండె షాపింగ్కి వెళ్ళము సార్ మేము చార్మినార్కి
చార్మినార్ అంతది ఇలా సార్
ఆ చార్మినార్ అఫ్జల్గంజ్ మ్ ట్యాంక్ బండ్ అబ్జల్ ఖాన్ సెక్రేట్ సడ్
ఐకియా పొఇళ్ల సార్
ఐకియనా
ఆ
వెళ్ళలేదు సార్ అది అది ఎక్కడా సార్
ఐకియా నాకు కూడా అంటే ఐడియా లేదు కాని నేను వెళ్ళిన అప్పుడు
ఎక్కడ సర్ అది ఏ ఏరియాలో వస్తది
ఉప్పల్ ఉప్పల్ కిందనే వస్తది
ఉప్పలి కిందనా ఉప్పళ్ళో ఏమున్నది సర్ ఉప్పల్ కడ అక్కడ బోడుప్పలా ఉప్పలా
ఉప్పలే సార్ బోర్డు ఉప్పల్ కాదు
ఉప్పలన్నా
ఆ ఉప్పల్దా ఆ ఆడమా సిద్దు మామ సార్ ఉంటారు
అదే సార్ కాదు సార్ మీరు పోయినా కాడా మీరు ఇప్పుడది ప్లస్ చెప్పారు కదాఐ కివ
ఐకియాలో ఏముంటా దా అండి సర్
మ్ మ్
ఐకియాలో అన్నీ ఇప్పుడు మన ఇంటీరియర్ వర్క్స్ ఉంటాయి అన్నిీ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ అళ్ళ
అవునా సార్ మ్ హూ
సోఫాలు డ్ సోఫాలు ఉంటాయి బెడ్లు ఉంటాయి కిచెన్ వి అన్ని ఇంటీరియర్ సామాను ఉన్ అంటే బెడ్రూమ్ లో కూడా ఇ ఇంటీరియర్ సామాన్లు ఉంటాయి సార్
తక్కువలో వస్తాయా సార్ ఏమన్నా
అవును సార్ తక్కువ కంటే అంత బాగా రేట్ ఉంటది సార్ అల్లా
వెయిట్ ఉంటది క్వాలిటీ క్వాలిటీ బాగుంటదన్నట క్వాలిటీ మంచిగ ఉంటంది రేట్ కూడా అలాగనే ఉంట
రేటు దానికన్నా క్వాలిటీ కన్నా ఇంకెక్కువ చెప్తాడు వాడు అవును సార్
వాడు ఎక్కువ చెప్తాడు మరి మనకి తగ్గిస్తే ఇస్తాడా
తగ్గిస్తే అది ఫిక్స్ రేట్ సార్ అల్లా
ఫిక్స్ రేటా సార్ మ్ హు వెళ్ళనిస్తారు పోయినా కానీ ఉప్పలు తిరిగాను బొడుప్పలు తిరిగాను కాని అక్కడికి వెళ్ళలేదు మేమి ఇచ్చి షాపింగ్ అయితే ఇగ మొత్తానికి చార్మినార్లనే చేశాం సార్ మ్యారేజ్ షాపింగ్ మొత్తం ఆడనే చేసాము మేము మ్ మొత్తానికి షాపింగ్ ఆడనేచేసి తిరిగి ఇగ నైట్ మొత్తం తిరిగి ఒక లాడ్జ్ లో ఉండి మొత్తం సెక్రటరీ అయి అన్నీ తిరిగి తిరిగి మూడు రోజులు ఉన్నాం సార్ అడ హైదరాబాద్ లో మూడు రోజులు తిరిగి షాపింగ్ చేసుకుని మొత్తం కంప్లీట్ చెస్ కొని మళ్ళా కార్ పట్టుకుని అచ్చేషినం సర్
అవునా సార్ మీరు ఏం వర్క్ చేస్తారు సార్
అండ్ ఎడ్యుకేషన్ ల
ఎజ్యుకేషన్
ఉమ్ అంటే మాకు ఎడ్యుకేషన్లంటే ఏడ్యూకేషన్ డిపార్ట్మెంట్ వస్తది మాది వాటర్ వాటర్ సప్లై మెత్త ఉంటది మొత్తం మాది
ఆ
వాటర్ గురించె ఉంటది మొత్తం సైట్స్ అన్ని తిరుగుడుంటది సైట్లళ్లక్ వెళ్ళాలి సైట్లో తిరగాలి ఏం నడుస్తుంది ఏం లేదు వాటర్ ఎన్ని ఎ ఏరియాల ఎంతున్నాయ్ ఏరియాలో ఎళ్త పర్లేదు మరి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నట్టు చూస్డ్ ఉంటాది సార్ నాకు
మీరే మీకు బ్రదరా మీకు బ్రదర్ ఉన్నాడా సార్
ఆ ఉన్నాడు మాక్ బ్రదర్ ఉన్నాడు
ఆయన ఏం చేస్తార్ సార్
ప్రస్తుతానికి ఆయనకి ఒక కిరాణా షాప్ ఉంది కిరాణా షాప్ లో ఉంటారు ఓన్గా ఊమ్ ఇంకా సార్ మీరేం చేస్తారు మరి ప్రస్తుతానికి
నేను ప్రస్తుతానికి నాది ఇంటర్ అయిపోయింది సార్ ఫస్ట్ ఇయర్ అయిది
ఎంటరేనా ఏ గ్రూప్ సార్ మీది ఏ గ్రూప్ సార్
నాది ఎంపిసి సార్
ఎంపీసి ఆ సార్
పీసిస్
ఉమ్
కాద్సా
అంటే మరి చా దీన్ తర్వత ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపో సెండ్ ఇయర్ తర్వా దాని తర్వాత ఏం చేద్దాం అకుంటున్నారు బీటేక్ రాస్తరా
బీటెక్ డిగ్రీ చేస్తా డిగ్రీ ఎ
ఎందుకు సార్ డిగ్రీ చేస్తారు
ఇడియేస్త
ఎందుకు సార్ డిగ్రీ ఎందుకు సార్ ఈ ఈ రూడ్తోని పోతే బాగుంటాయి కదా టేక్ అలా లెవల్ ఆ టైప్లనే పోతే బాగుంటాయి కదా సార్
నువద్ సార్ డిగ్రీ ఎస్తా మిమ్
అదే సార్ చేయండి డిగ్రీ ఎ గని నేన ఏమంటున్న అంటే మీరు బీటెక్ తోని పోతే చాలా ఉంటాయి అన్నట్టు ఆపర్చునిటీ చానా ఉంటాయి బయట కూడా మీరేదన్న వేరే వర్క్లు పోయినా గానీ ఆ మీక్ జాబ్లు కూడా ఇవి ఇప్పుడు గగట్లే గవర్నమెంట్ పడకున్నా గవర్నమెంట్ రాకున్నా గానీ ప్రైవేట్ కూడా మీరు ఒక బీటెక్ చేసి ఉన్నారంటే మేబి ఒక సాఫ్ట్వేర్ లో ఏదైనా చేసుకున్నా గానీ మీకుంచ మినిమం స్టార్టింగ్ అయితే ఒక థర్టీ కే దైనా దొరుకుతది కదా సార్ స్టార్టింగే థర్టీ కె అయితే తర్వాత మళ్ళోక వన్ ఇయర్ అయిందంటే మీకొక సిక్స్టీ సెవెంటీకే వన్ ల్యాక్ కూడా వెళ్ళొచ్చు సార్ ప్యాకేజ్ అనేది అందువల్ల కొంచెం ఏందంటే నేన్ నా సలహా ఏందం అంటే కొంచెం ఆ ప్యాకేజ్ ఎక్కువ ఉంటది మన వర్క్ ని బట్టి ప్యాకేజ్ కూడా ఎక్కువుంటది మే బి మనం సీనియర్ ఎలా అయితామో అలాగో వర్క్ చూసి రేటింగ్ చూసి ఇస్తారు వాళ్ళు కూడా నేనేమంటున్న అంటే మీరు డిగ్రీ చేసే బదలు అది కూడా బీటెక్ చేసుకుంటే బాగుంటుంది సార్
ఎమ చపడు అప్పుడు
ఆ డిగ్రీ చేస్తరు బాగనే ఉంటది కాని డిగ్రీ తర్వాత కూడా దానికి కూడా మీకు ఏందంటే సాఫ్ట్వేర్ లో వెళ్లేేందుకు కొంచెం రూట్ అనేది ఉంటది కరెక్ట్ మేబీ
అప్పుడు విషయం అప్పుడు సారిగా
సార్ అప్పుడు విషయం కాదు మేబీ ఒకసారి మీరు గోల్ అనేది ఒక దాంట్లో వెళ్తున్నారంటే కొంచెం ఉండాలి మీకు నాతె డిగ్రీ కావజ గ కంప్లెంట్ చేసుకున్న నేను కూడా మేబీ నాకు అంత ఐడియా లేకుండే ఆ లోపల నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా సార్ మేబీ ఎంబీఏ చేద్దాం అనుకున్నా కానీ ఇగ కొంచెం వెళ్ళలేదు సిటీ టైప్లో బయటికి ఇక్కడ చేసి మళ్ళీ ఇల్నే మా ఫ్రెండ్ ఉన్నడుయితే దీంట్లోనే పెట్టేసిండది ఇక ఇల్లనే సోరీ ఉన్నా సార్ నేను ఏందంటే మా ఊర్ల మా మా ఊర్లనే మేము ఉన్నట్టు బస్ ఇంట్లో ఫ్యామిలీతో చూసుకుంటా ఉన్నా సార్ మేబీ ఇల్లు గడుచుకుంటా ఇల్లున్నా ఇంట్లోనే అందరితో పాటు ఉన్నా బయటికి వెళ్ళగా
అవునా సార్ డిగ్రీ కాలేజ్ లాడున్నాయ్ ఉన్నాయ సార్ కావనా ఆ